హలో నమస్కారం అండి
నమస్కార అండి
ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి టీవీ చూస్తాన్నా
అవునా ఏం తిన్నారండి ఈవినింగ్ అంటే
కోడి గుడ్డు వడలు
ఓ చాలా మంచిది అండి
స
కోడిగుడ్డు కూడా మీరే చేసారండి లేంటే మీ అమ్మగారు నాన్నగారు చేస్
అ మా నానా చేసినారండి
అవునా అండి ఇంకేంటండి విషయాలు ఏం చేస్తారు వా ప్రొద్దుటి నుంచి చదువుకోలేదా అండి మీరు
ఏం చదువుకోలేదండి
అవునా అండి మీరు ఏం చదువుకున్నారండి
నేను
అ
ఏం చదువుకోలేదండి
మీకి చదువు సంధ్య అంటే ఏం లేదా అండి
ఆహ లేదు ఇంటికాడే
అవునా అండి మళ్ళీ భవిష్యత్ గురించి ఇంకా ఏమనుకోలేదా అండి మీరు
ఏం అనుకోలేదు తిని పనుకోవడం
ఉమ్ చాలా మంచిదండి మీ అమ్మగారు నాన్నగారు ఏం చేస్తున్నారండి
వాళ్ళు బయట కూర్చొని మాట్లాడుతున్నారు
ఓ చాలా మంచి పద్ధతి అండి
ఈ రోజు నూనె నా చేతి పైన పడిందండి
అయ్యో ఎందుకండి
య్యో వడ దాంట్లో నూనెలో వేసినా తప్ప అనింది తేలింది
యో కొంచమేనా అండి
చేతి మీద పడింది వాసింది
అవున అండి పోయి డాక్టర్ కి అంటే అదే చూపించు కాల్సిందండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి
లేదు కొంచమే ఊరికే అట్ల వాసింది మంట
అవునాండి ఏం చేస్తున్నారండి మీ పిల్లులు
మా పిల్లలు లేవు ఎవరు లేరు అంత ఖాళీ అండి
అవునా అండి నిన్న సీ అంటే టీవీ చూసారా అండి మీరు
చూసామండి
అవున అండి ఏమేమి చూసారండి
సీరియల్లో ఈ రోజు వాళ్ళు గుడికి వెళ్తారు
అవునా ఏమైందండి ఆ సీరియల్లో
ఆ సీరియల్లో ఆ మంత్రగాడు వాళ్ళ చెల్లెలి కుంకుమ పసుపు దొండుకింద పెడతారు భవాని దుండ కింద
కానీ వాళ్ళు మొత్తం వాకిలు అన్నిట్లో అంటే మూసేసుకొని ఉంటారు కదండీ అది ఎలా
బీగాలు తీసుకుపోతుంది భవాని
అవునా అండి మనసంతా నువ్వే సీరియల్ కూడా చూస్తారా అండి మీరు.
ఆ చూస్తాం
ఆ సీరియల్ ఏమైందండి
ఆ సీరియల్లో ఈరోజు ఆయమ్మా సీసిటివీ ఫోటేజ్ చూస్తుంది.
ఊ చూశి ఏం చేస్తుందండి.
ఈ రోజు ఇంకా అ జరుగుతుంది
నిన్నంతా అది రోంతే జరిగిందా అండీ అది వాళ్ళా అత్తగారు వాళ్ళ పిల్లలిక్ కీ ఆమె సింధు అనే ఆమె వాళ్ళ పిల్లలకి చెప్తూ ఉంటుంది కదా. ఇలాగా అయిందని ఊహు
పోవద్దని ఆ పిల్లోన్ చెవ్వు పట్టుకొని ఇంకినాడు.
ఆహ్ అవునా అండి
పిల్ల బచ్చాలు అనుకుంటాయి
ఊహు మళ్ళీ వాళ్ళ అత్తా ఎందుకండీ సింధు మీద గట్టిగా అరిచే సింధు ఏంది నువ్వు చెప్తున్నది అనిప్ పిల్లలు కని
వాళ్ళ కొడుకనీయే డూప్లికేట్
ఆ ఆ ఆ అవునులేండి
వేరే వాడని తెలియదు
వాళ్ళ అమ్మక్ తెలీదు కానీ ఆమెకు సింధుకు తెలుసు కదా అండి.
సింధు చెప్తే నిజం వాడు చెప్తాడని సింధు చెప్పలేదు వాళ్ళ నాన్న చంపిందీ ఎష్షే అనీ
అవునా అండి అవును యష్ క్యారెక్టర్ చూపియలేదా అండి.
ఆహా చూపియ్యలే వాడు వాళ్ళ ఇంట్లో ఉన్నా.
అంటే చూపిచ్చి ఉంటరు కదా ఏం చేస్తున్నాడు ఏంటి అని.
ఆ
హ్మ్
ఇంట్లోనే ఉంటాడు అంతా మంచి చేస్తాంటాడు. మంచోళ్లాగు మారిపోయినాడు.
ఊహు
వాళ్ళ చెల్లెళ్ళు హ్యాపీగా ఉంటారు.
ఆ అదేదో పనికి వెళ్తాను అని చెప్పాడ్ హా చెప్పండి.
వాళ్ళమ్మ అయితే నువ్వు కత్తి పట్టుకొని తిరుగూ అంటుంది. వాడు నేను ఉద్యోగం చేస్తానని వాడంటాడు.
అవునా అండి
హ్మ్
ఊ ఇంకేమండి నిన్న మా అమ్మగారు నాకు పప్పు పెట్టిచ్చారండి. పప్పు కాస్తా మధ్యాహ్నం తిందాము అనుకొని క్యారీ తీసుకొని పోయామండి నేను. కానీ అక్కడికి ఎళ్ళాక చెడిపోయిందండి.
అయ్యో
హ్ము అలా జరిగిందండి.
మా ఇంట్లో బాగుంది మేమ్ మధ్యాహ్నం కూడా అదే తిన్నం
నేను గట్టిగా మూచిపెట్టానండి అందుక్ కనేసి అలాగా చెడిపోయింది. మీ అక్క గారు ఎన్ చేసున్నారండి
లెయ్యరు
ఇక్కడికి ఎల్లారు
ఏమో తెలిదు నాకు
అయ్యో అలా ఎలా అండి మీరు
నాకు తెలిదు
ఉహు అంటే చదుకోడానికి వెళ్ళారా
తెలిదు నాకు
ఏంటండి ఏమడిగిన తెలీదు తెలీదు అంటున్నారు మీకు ఇంకేం తెల్సనీ
నాకేం తెలిదు చిన్నపిల్లోన్ని
అ అయ్యయ్యో ఇంగా మీ చిన్న పిల్లలు పాల్ తాగే పిల్లాల అండి మీరేమైనా ఇ
క్వా
ను వేలి చిన్న పిల్లోల్లని ఎందుకు అంటున్నారు
అందరికంటే చిన్నపిల్లోన్ని కాబట్టి
ఇంట్లో ఒక మనిషి బైటికేళ్ళాక తెలియదు అని ఎలా అంటారు తేల్సే ఉంటుంది కదా
ఏ వాళ్ళు ఎక్కడ పోతున్నారు ఏం చేసున్నారు అని అవన్నీ ఏం నేనేం చూడాను కదా వెళ్ళి
కానీ చెప్పింటారు కదా ఇక్కడికి వెళ్తున్నాము అక్కడ ఉన్నాము అని ఇంకా మాత్రం కుడా తెలీదా అండి మీకూ ఇంట్లోనే ఉంటారు కదా అయ్యో మళ్ళీ ఇలాగా ఉంటే మీరు చానా కష్టం అండి
చెప్పాలండి మీరే
ఉమ్ ఏం చెప్పాలండి మీరే చెప్పాలి నేను
ఏం తిన్యారు మధ్యానం పొద్దున
పోద్దున ఇడ్లీ చెస్కుంటే ఇడ్లీ తిన్నామండి లంచ్ చో అదే మేము ఒక కళాశాలకు వెళ్ళేటప్పుడు వచ్చాక అన్నం ఫ్రైడ్ ఏదో రైస్ కల్పరండి అది తిన్నాము
హా
ఇంగ ఇప్పుడు ఏం చేస్తారో తెలిదండి మాకు మీరు ఇప్పుడు ఏం తినాలండి రాత్రి వేళ
నేను కోడ్ గుడ్డూ వడల్ తిన్యాము
ఉమ్
అన్నం తినల్ల అంతట్లే ఉంది
ఉహు మళ్ళీ అద ఎది ఎగ్గు అన్నం కలుపుకొని చేస్కొని తినిన్టె ఈ పాటికై పోతుండే కదా అండి అన్నం కూడా
ఏమో మనానన్నీ చేయ్మన్నాడు ఉడకైమన్నాడు ఉడుకేష్నా
ఉమ్ కొంచం మీరేనా చెప్పచుకదండీ అలా
చెప్పినా మళ్ళీ తెస్తా నాన్నడు
అవునండి హామ్
హలో
ఆ చెప్పండి ఉన్నాను
మీర్ ఎక్కడికి బైట్కీ వెళ్ళాలేదా
లేదండి నేను ఎక్కడికి వెళ్ళలేదు నాకు ఇప్పుడు ఒక ఎనిమిది గంటలకి ఒక క్లాస్ ఉందండి వాటికి అటెండ్ అవ్వాలి
అవునా మాక్ తెలిదులే
అవునండి
హుమ్
హుమ్ వెడ్నెస్డే సిరీస్ చూస్తారా అండి మీరు
ఆ చూస్తామండి ఏ బాగుంది కదా
ఆ మీరు ఎన్ని సీజన్స్ చూసారు
రెండే
రెండే చూసరా
అవును
ఇంకా సీజన్ త్రీ ఆన్ ద వే లో ఉందండి ఇంకా అంటే వస్తుంది త్వరలో రాబోతుంది అని అప్డేట్ వచ్చింది ఈ రోజు అవునండి ఇంకా అండి
ఇంకా
హుమ్
ఈ రోజు నీళ్ళు వచ్చినయి నీళ్లు పట్టుకున్నాను
అవునా అండి మొత్తం మూడింటికి పట్టుకున్నారాండి క్యాన్ కు అంటే నిలువ చేసుకోని అవునా అండి చాలా మంచి పద్ధతి అండి అది
వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వస్తారు
మరి ఇంకా అలాంటప్పుడు
ఆళ్ళకొక సమయం ఉండదు ఏమి ఉండదు
హుమ్ హు
నేను ఒకటి బిగిచ్చుకుంటా
హుమ్ బిగిచ్చు కోండి
అదే మేలు కదా
ఆ చాలా మేలండి అది కానీ డబ్బులు కొంచెం ఎక్కువ అవుతాయేమో కదండి
ఒకసారి పెడితే అయిపోతుంది దానికి
అది కూడా కరెక్టే లేండి
మాకెట్లా ట్యాంకీ ఉంది ఆ ట్యాంకీకి బిగొచ్చుకుంటాం
ఓ మీకు ట్యాంకి కూడా ఉంద అండి
హు మాకు ట్యాంకి ఉంది అన్నీ ఉన్నాయి మాకి ఇది మాది భూత్ బంగలా
అవునా అండి
ఉవను
ఆహా ప్యూరిఫైడ్ వాటర్ కొనాలి అంటే పదివేలు కావాలండి లేదు మాకు అంత బడ్జెట్ లేదం అయితే ఇప్పటిలో మూడు వేలకు కూడా వస్తుంది చూడండి
మాకు మూడు వేలుకి వద్దు పదివేలకి కొనుక్కుంటా
ఎందుకండి అంత ఖర్చు పెడతారు మీరు
మళ్ళీ తక్కువ రేటువయితే బిరిగా చెడిపోతాయి
అవునా అండి
ఆ
నాలుగు వేలుది ఉంది చూడండి ఆఫర్లో ఉంది ఇప్పుడు ఇరవై వేలది నాలుగు వేలకి ఇస్తాడంట
అవునా అయితే ఎంట్లా అండి
ఫ్లిప్కా‌ర్ట్‌లో ఉంటాయండి అవన్నీ నేను
అది మా నాన్నకి చెప్పండి మీరు మా నాకు తెలిదు అట్లాంటివన్నీ
ఆ ఓకే అండి ధన్యవాదాలండి మేము ఇంకా ఉంటామండి ధన్యవాదములండి ఓకే అండి బాయ్ అండి
బాయ్